హలో ఏం చేస్తున్నన్నారండి
ఏం లేదండి సమ్మర్ గురించి ఆలోచిస్తున్నాను చూస్తున్నాను
అవును అప్పుడే స్టార్ట్ అయింది సమ్మర్
చాలా అసలకు ఫుల్ ఎండలు ఉన్నాయి అసలకు బయటికి క వెళ్ళాలంటేనే భయం వేస్తుంది
పొద్దునా చలి పెడ్ తుంది సాయంత్రం మధ్యాహనం కాగానే ఎండ బాగా వస్తుంది
అవునండి అసలకు పిల్లలు తీసు కొని బయటికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది
ఎంకాలమో చలి కాలమో అర్ధం కాట్లేదు అసలే
అవును అసలుకు ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు బయటికి వెళ్ళాలన్నా ఏదనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా భయంగా ఉంది
ఏం జాబ్ చేస్తారా మీరు
లేదు చిన్నపాప ఉంది ఇంట్లో హౌస్ వైఫ్
జాబ్ గిట్ల చేస్తారేమో అనుకున్నా ఉం ప్రజెంట్ ఖాళీయే
ప్రజెంట్ ఖాళీయేనా ఇంట్లోనే ఉ టాను బయటకి ఎటు వెళ్ళను
న్నాయ
ఏమన్నాయండి ఈ సమ్మర్ల పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి వెళ్ళడమే పెద్ద కష్టం అలాంటి ప్లానింగ్స్ పెట్టుకొని ఉంటే చిన్న పిల్లలతో అవ్వదు కదా
అవునవును నిజమే వాళ్ళ వాళ్ళను ఉకుంచడమే సరిపోతుంది కదా ఇక మీరు పెళ్ళి ఏం చూస్తారు ఇక
ఆ వాళ్ళ కోసం స్పెషల్ ఫుడ్ వాటరు డ్రింక్స్ ఇవే సరిపోతది ఈ ఎండకు ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ
చిన్నపిల్లలు కావ తే ఈ సమ్మర్లో కొంచెం ఈ వాళ్ళకు సల్లనీ ఫ్రూట్స్ గిట్లా ఏమన్నాని దగ్గర పెట్టుకోవాలి డిహైడ్రషన్ వస్తది గదా
అవును అసలుకు ఈ పెద్ద వాళ్ళకే అసలులకు ఏదోలా ఉంటది ఇంకా చిన్న పిల్లలు కాబట్టి ఇంకా
ఏం చేస్తారు మీరు ఇంకా ఏమన్న పన్ జేస్తార ఎంతవారు
లేదండి ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే ఉంటాను నేను ఇంటరి వరకే చదువుకున్నాను అంతే మా ఊర్లోనే
అంటె ప్పు మిషిన్ గిట్ల ఏమన్నా నేర్ చోచ్చు గదా ఇంట్లో ఉండకుంట ఖాళీగా
చ్చు కాకపోతే చిన్నకాకు అనేసి ఏది కుట్టట్లేము మళ్ళీ ఆమె మిషన్ దగ్గరకి వస్తుంది అది ఇది అనేసి
చిన్న పాప అంటున్నారు కదా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించాలి కదా
అవును ఆ తను లేకముందు కుట్టేదాన్ని కాకపోతే ఇప్పుడు అసలు కుట్టడానికైతే అవ్వట్లేదు
ఇప్పుడు బానే వస్తుం బానే వస్తుంది కద్ ద మన బ్లౌజ్ కు రేట్ బావున్నది ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ తీస్కుంటున్నారు
అదీ బోటిక్ వాళ్ళకే సాధ్యం ఐతది మనం మామలుగా ఇంట్ల కూర్చుంటే వంద వంకలు పెడతారు మళ్ళీ రీజనబుల్ ప్రైసెస్ కుడ ఇవ్వరు
ఈ జాబ్ లన్ని మనేసి అయ్యే నేర్చుకోవాలి మేం కుడ ఎందిది యాబై వేలు అరవై వేలు సంభాయిస్తున్నారు వీళ్ళంతా అరవై డెబ్బై వేలు దాంకా
ఊ ఊ అదే అందరికి సెట్ అవ్వదు
ఎందుకు సెట్టు గాదు నేర్చుకుంటే ఏదైనా వస్తది
ఇక్కడ అసలుకు ఏ బోటికు గిటికు అని అంటరు వాళ్ళకే లైన్కు పదివి ఉంటాయ్
బ్యూటీ పార్లల్ నేర్చుకోవచ్చు కదా
కొంచెం పాప పెద్దగయ్యాక ఏదోటి ప్లాన్ చేసుకుందామనే చూస్తున్నాను
స్కూల్క్ పంపడం లేదా
తనకు ఫోర్ త్రీని మంత్స్ తె ఇంఖ అహ్ టీ మంత్స్ పాపే ఆ నడుస్తది నడుస్తదీ ఆ నీ మిషన్ ఎక్కు త కూడా వచ్చి ఆ మిషన్ ఆ మధ్యలో ఒచ్చి కూర్చుంటది.
మీ సార్ ఏం చేస్తారు ఎంత వరక్ చదువ్ కున్నారు.
తను సెవెంత్ ఎయిత్ చదువుకున్నారంతే ఇంగ రాలీ డ్రైవింగు జేస్తారు.
ఇన్కమ్ బానే చేస్తున్నట్టుంద్
ఇక ఒక్క తన్ చేస్తె ఈ ముగ్గురం కూర్చొని తినాలి. ఇగ నేను నా పాప
హ్మ్ ఆటికే ఒడ్చిపోతన్నయ్ మీ పైసలు మొత్తం
మామూల్గాద్ అసల్కు పిల్లల్ ఉన్న కాడ డబల్ డబల్ ఖర్చేస్ ఉంటాయ్
ఉమ్ మీకేమైన వ్యవసాయం ఉంటె వ్యవసాయం చేసుకోవచ్చు కదా వ్యవసాయం ఉంట్ సేవింగ్స్ అయితయ్ గదా
ఈ వ్యవసాయం అంటే ఉన్న అరెకరానికి ఊళ్ళకి ఎందుకనేసి ఇక్కడే అలవాటు పడ్డాడతారు అసలుకు
ఎండక్ పస్ ఎండక్ కష్టం చేయలేక
అదేలేద్ తనుకు కొంచెం పోలియో ఉంది ఎక్కువసేపు నడవలేడు రాలల్లొ చెప్పులిప్పి ఉండలేడు సరిగ్గా నడవడానికి వీల్ అవ్వద్ తన కష్టం ఇప్పుడు ఇది కూడ చేసేది మోటి పనే బరువులు మోసేదేలే గానీ
కార్ డ్రైవింగ్ అండ్ ట్రాలి డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే బ ఆ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే బ్యాక్ పెయిన్స్ స్ట్రెస్ బలాడ్ ఫ్రూట్స్ అవన్నీన్నంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాపోతే కొంచెం నీడ కుండా చస్తాయి ఎంత పేడైం లేదు ఫుడ్ గిడ్డు ఇ అన్న పెట్టుకోవాలి పోతే ఒక రెండు మూడు రుంక పోతే
కాకపోతే తను మార్నింగ్ వెళ్ళసి ఈవినింగ్ వరకు వస్తారు పాకుద్ది కాబట్టి
చాలా కష్టం మా ఫ్రెండ్ గడు సిెట్లో ఉంటడు వాడు ఒక్కసారిసారి ఇవాళ ఫోన్ చేస్తే త్రీ డేస్కి మళ్ళీ లిఫ్ చేస్త మళ్ళీ మాట్లాడుతుంది పోతే లాంగ్ టూర్
అలాగే ఉంటంది ఈ ఫీల్డ్ ఏంట
ఈ
డ్రైవింగ్ ఫీల్డ్ లో మళ్ళీ సమ్మర్ లో ఇంకా హీట్ ఎక్కువ వాళ్ళకు పాపం కూర్చోలేరు నిల్వ లేరు అసలులకు ఈ వర్షాకాలంలో ఇబ్బంది సమ్మర్లా ఇబ్బంది చలిలా ఇబ్బంది పాకం వాళది
ఎంతమంది పిల్లలు మీకు
తను ఒక్కతే
ఓహ తనకతేనా ఓకే ఓకే అంటే ఫోర్ ఫోర్ మంత్స్ార్
ఫర్టీన్ మంత్స్ పద్నాలుగు నెలలు ఫస్ట్ బర్డే అయిపోయింది
ఓకే ఓ ఫర్టీన్ మ చాలా చిన్నగా అది అంటే రీసెంట్గా అయినట్టుంది గా మ్యారేజ్
లేదు మ్యారేజ్ అయ్యి ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అయింది.
ఓహో లేట్ కిడ్స్ హు అంటే అంటే ఊర్లో ఉంటే చాలా బెటర్ కదా కొంచెం రోము కిరయ అవన్నీ సేప్ అవుతాయి కదా అని నా ఆలోచన
అంతేగాని రావాలనే ప్లానింగ్ ఉంది కొంచెం పాప పెద్దగా అయ్యాక ఒక వన్ ఆర్ టూ మంత్స్ చూసి టూ ఇయర్స్ చూసి వద్దామనేసి
హు ఏముంటుంది ఊ
హు
ఉన్న ఊర్లో ఉంటే కొంచెం సేవింగ్స్ ఉంటాయి. కదా ఫుడ్ గిడ్ అన్ని సేవ్ అయితే మీరు కూడా పని చేసుకోవచ్చు ఇంట్లో పిల్లల్ని మీ అత్తగారు కాని మీ మామగారు కాని ఎవరో ఒకరు పట్టుకుంటారు కదా
అలాంటి ఓళ్ళు మనకు లేరా అలాంటి ఓళ్ళు లేరునే ఇక్కడికి వచ్చింది.
ఇంకా తానొక్కడే కష్టపడితే మీకు రూమ్ ఫుడ్డు గిడ్డు అయి అన్ని
హు ఆ పాపం తనకు పేరెంట్స్ లేరూ ఆనేసి లేరు తనకు పేరెంట్స్ మ బిఫోర్ మ్యారేజ్ చనిపోయారు.
అవునా
అందుకనేసి తను అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చి చ్చారు ఏదో విధాన అలవాటు చేసుకున్నారు.
అదే ఇక పాబ ఇక పై, బయటి వ్యక్తులతో కొంచెం సహజంగా ఫ్రీడమ్ గా ఉంటారూ
హు అంతే
తిన్నారా మరి
హా లంచ్ అయింది పాప పడుకుంది.
ఏం వండారు ఇవాళ స్పెషల్ ఏమన్నా ఉంటది కదా ఇవాళ మండే కదా చి
సాంబారు స్పెషల్స్
సాంబార్ ఆ సాంబార్ ఎం ఎసరు మునక్కాయలు గట్లా ఏమైనా ఉన్నారా లేకపోతే మా నార్మల్ గా సాంబార్ పోడేసిస్తున్నార
ఇగ అన్నీ వేస్తా పాపకు డైలీ పప్పు కదా
హు హు వంటొచ్చా మీకు అంటే నార్మల్గా వచ్చా బాగొచ్చా
హ్ పర్లేదు తినేటట్టే చేస్తే ఎంతమందికైనా
ఆహా అయితే మరి అది వంట గురించి ఒక వీడ్ డియోలు తీసి మరి యూటూబ్ లో పెడితే మనీ వస్తాది గాదా
చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. గా నీ ఎప్పుడొచ్చావ్ హ్ మార్నింగ్ పర్ అసల్ అవ్వడం లేదు పాటి పర్పస్ లాగా
హ్ మా ఇంటి పక్క ఆక్కయా సేమ్ అట్నే పేడుతది. మంత్లీ టెన్ నుంచి ట్వంటీ కే వస్తాయి.
నేను కూడా అదే చూస్తున్నాను. కాకపోతే కొంచెం పాప చెప్తే వినేటట్టు కూర్చునేటట్టు ఉంటే బాగుండాని చూస్తున్నా అంతకు ముందు మామూలుగా ప్యాకింగ్ లకి వెల్లేదాన్ని జాబు ఎటు పాప వచ్చేదాక ఇంట్లోనే వచ్చేది ఫిఫ్టీన్ దాకా ఫిఫ్టీన్ దాకా వోచ్చెది.
కు యూజ్ చేసేది. అంతనాలే వ్యాక్సిన్ ఏసుకునేది.
ఉ అంతే ఇంకా ఏమేం చేస్తున్నారు.
ఏం లేదు ఖాళీగా ఉంటున్నా ఊల్లే ఏము ఉంటది. మేడం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నా డ్రైవింగ్ ఏ డ్రైవింగ్ మాది గూడ డ్రైవింగ్ ఫీల్డ్ లేకపోతే ఇగా ఎలక్ట్రిషియన్ లే పోతే ఏధో కొబరు కేసు తేని వోతం
ఓకే ఓకే
హ్ అంతకంటే ఎక్కువ ఏముంటది ఊళ్ళ పనులు ఊళ్ళ చిన్న ఊరు ఫ్రీడమ్ తిరగడం పోద్దునా నుంచి సాయంత్రంగా తిరిగి ఏమన్నా పనులు చేసుకోవడం మళ్ళీ సాయంత్రం గా మమ్మీ చేతిలో హ్ తిట్లు తినాల మమ్మీ చేతీ ల కామన్ ఏమన్న ఉంటే అమ్మ లేన నప్పుడు ఇంట్లో చికెను మటన్ గిట్లా ఏమన్న తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినడం. ఫ్రెండ్స్ చాలదని కలిసి చదువుకోవడం హ్ హ్ అంటే ఏముంటాయి. మన బ్యాచురల్ లైఫ్ ఎట్లుంటాది. తెలుసు కదా మీకు కూడా అప్పుడప్పుడు మూవీస్ కు ఏళ్తారు గాని నేను ఏళ్ళాను నాకు నాట్ ఇంట్రస్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఎలా ఉం న్నది కూడా తెలువాది. టాకీస్ ఎలా ఉంటాది కూడా తెల్వది ఫ్రెండ్స్ తో నీ తిరగం అన్ తాం గుళ్లాకు పోతాం ఎక్కువ ప్రియాటిటీ
హ
ఇంకా మీ కంట మ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా ఓన్
ఉన్నారు కానీ ఊర్లో ఉంటారు
మ నీకుతే సపోర్ బ్యాక్ బోన్ సపోర్ట్ అయితున్నది కదా
ఎవందిక న మధక్క తీస్తను
అయ్యో బ్యాక్ బోన్ సపోర్ట్ వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో న మీ ఫ్యామిలీకి ఏమన్నాయినా కూడా బ్యాక్బోన్ సపోర్ట్ ఇ ఉంటారు కదా అని
అ
ఉమ్.
ఆ